హలో
హలో బాగున్నారా
ఉ బాగునము మీరు బావునర
ఆ బాగున్నా ఏం చేస్తున్నావు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యాను కానీ బోర్ కొడుతుంది
ఓహో అదే రా నా పరిస్థితి కూడా మా మ్యాట్ లో పెట్టి ఫో మ్యూట్ లో పెట్టి ఫోన్ చూస్తున్నాను
నిజంగా చెప్పాలంటే ఆఫ్లైన్ క్లాసులు చాలా బాగుండయి వరు
అవును రాసి కూర్చోవడం లంచ్ బ్రేక్ అన్ని మిస్ అవుతున్నారును
అ ఇక్కడ ఆన్లైన్ లో ఎవరు మాట్లాడరు టీచర్ మాత్రమే మాట్లాడతారు
ఇంకా నెట్ సమస్య అట్ అవుతుంది వింది
అప్పుడే మనం మే మేడం మీ వాయిస్ వినిపించట్లేదు అని చెప్పేసుకుంటున్నాం
అదే బెస్ట్ ఎక్స్పీీరియన్స్ రా
ఆఫ్లైన్లో అయితే టీచర్ ముందు కూర్చుంటే తప్పించుకోలేము
అవును కానీ అప్పుడు ఫోకస్ ఎక్కువగా ఉండేది
ఇప్పుడైతే క్లాస్ ఓపెన్ చేసి పక్కనే తింటూ ఉంటాం
నేనైతే కొన్నిసార్లు నిద్రపోతాను కూడా
కెమెరా ఆఫ్ అంటే ఫ్రీడమ్ అన్నమాట
కానీ ఎగ్జామ్స్ టైమ్ లో మాత్రం కష్టం అవుతుందిరా
అవును ఆన్లైన్ లో సరిగ్గా అర్థం కాకపోతుంది
డౌట్స్ అడగాలంటే కూడా కొంచెం ఇబ్బంది
ఆఫ్లైన్లో అయితే వెంటనే టీచర్ని అడిగేవాళ్ళు
ఫ్రెండ్స్ తో డిస్క్రషన్ కూడా ఉండేది
అవును రా గ్రూప్ స్టడీ చాలా హెల్ప్ అయ్యేది
ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ లో మాత్రమే డిస్కస్ చేస్తాం
అది కూడా ఎవరైనా రిప్లై ఇస్తేనే
అవును నిజం అందరూ ఆన్లైన్ లో ఉన్నా కూడా రిప్లైస్ తక్కువే
ఇంకా హోంవర్క్ కాపీ చేసుకోవడం కూడా మిస్ అవుతుంది
ఆహా లాస్ట్ బెంచ్ ఫన్ గుర్తుస్తుంది అసలు
టీచర్ వస్తే ఒక్కసారి సైలెంట్ అయిపోవడం బాగుండదు
ఇప్పుడైతే ఎవ్వరూ పఠంచుకోలేరు
ఆన్లైన్ క్లాసులు కంఫర్ట్ ఉన్నా ఫన్ లేదు
అవునురా ఆఫ్లైన్ క్లాసులు కష్టమైన ప మెమరీస్ మెమోరీస్ ఉంటాయి
ప్స్ స్పోర్ట్స్ ఫంక్షన్స్ అన్నీ మిస్ అవుతున్నా
అదే స్కూల్ లైఫ్ అసలు బెస్ట్
మరి నీకు ఏది ఇష్టం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్
నిజంగా చెప్పాలంటే ఆఫ్లైనే రా
నాకు కూడా అదే
కానీ ఆన్లైన్ కూడా కొంచెం యూస్ఫుల్
అ టైమ్ సేవ్ అవుతుంది
ట్రావెల్ అవసరం లేదు
కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ
అవును ఫోన్, గేమ్స్, సోషల్ మీడియా.
ఫోకస్ చేయడం కష్టం అవుతుంది. గాయ్
ఉమ్ అందుకే మిక్స్, సిస్టమ్ బెస్ట్ అనిపిస్తుంది.
అంటే
అంటే కొన్ని రోజులు ఆఫ్లైన్, కొన్ని రోజులు ఆన్లైన్.
అది నిజాంగా మంచి ఐడియా.
అప్పుడు ఫన్ కూడా ఉంటది. కంఫర్ట్ కూడా ఉంటది.
ఎగ్జామ్స్ ముందు మాత్రం ఆఫ్లైన్ బెస్ట్.
అవును అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది.
క్లాస్ ముగిసే టైం అయ్యింది.
ఓ యి నాకు అదే కానీ అసలు ఆన్లైన్, ఆఫ్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటావు.
క్ తెలిసి ఈ కరోనా ఉందిగా, దీని నుంచి స్టార్ట్ అయిందేమో.
అవును నిజమే. కరోనా టైం నుండే ఆన్లైన్ మొదలయ్యింది. కానీ అప్పట్లో స్కూల్స్ అన్ని మూసేసారు కాబట్టి. ఆన్లైన్ పెట్టి, మంచి పని అయింది కానీ. అదే కంటిన్యూ చేయడం మంచిగ్లేదు. ఇప్పుడు కోచింగ్ సయినస్రై ఇంకా కొన్ని క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ ఆన్లైన్ అవన్నీ అంతే మంచిగా లేదు.
కానీ అందరూ వెళ్ళడం, రావడం కష్టమవుతుంది. ఆన్లైన్లో మంచిది మంచిగా ఉన్నాయని, వింటున్నారు. కానీ వాళ్ళకి అర్థంమవ్వట్లేదు. ఏంటంటే వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు.
నా ఆ నిజమే
నువ్వెప్పుడైనా విన్నావా? ఇంతకుముందే ఆన్లైన్ క్లాసెస్.
డా నేను కరోనా టైం లో విన్నాను. తర్వాత ఒక ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నాను కానీ. అంత మంచిగా అనిపియాలేదు. ఒకటే దగ్గర కూర్చొని ఫ స్క్రీన్ ని చూసుకుంటూ, చూసుకుంటే. ఆ ఆరోగ్యం అంతా పాడవుతుంది, కళ్డ్లన్నీ గుంజుతున్నాయి.
నిజమే
మరి నువ్వు విన్నావా? ఆన్లైన్ క్లాసెస్.
న్ ఇప్పుడే వింటున్నా.
ఇప్పుడ ఏం చూస్తున్నావ్, ఆన్లైన్ లో ఏం చేస్తున్నావ్
నార్మల్గా మన కోచింగ్ కోసమనే వీడియోస్ చూస్తున్నా.
అవునా ఎలా ఉంది మరి. మీ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్?
బావుంది
పిరెన్స్ ఎలా ఉంది.
నా ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. కళ్లు గుంజడం, నెత్తినోయడం తప్పితే. కానీ ఏం సౌండ్స్ లేకుండా. సైలెంట్ గా వినొచ్చు. మనమే అదే క్లాస్ లో అయితే ఎవరెవరో అల్లరి చేసుక్ మన ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు.
నిజమే
అవున ఇంకా మరి
చెప్పాలి ప్రజెంట్ ఏం చేేస్తున్నావు
నేను ఆన్లైన్ తీసుకొని తీసుకొని నాకు అంత ఆరోగ్యం పాడైపోయిందని మళ్ళీ ఆఫ్ లైన్ కోచింగ్ తీసుకోవడం మొదలు పెట్టా
ఓ అవునా మంచి పని చేసేలే ఇప్పుడు నీ ఫోకస్ మొత్తం క్లాస్ మీదే ఉంటుంది
ఫోకస్ మొత్తం క్లాస్కునితే ఇంకా సార్ అప్పుడప్పుడు జోక్స్ వేసుకుంటూ చాలా బా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా
అదే ఆన్లైన్ లో అయితే మన ఫోకస్ నిద్ర మీద ఉంటుంది లేదా ఫుడ్ మీద ఉంటుంది
నచ అమ్మ ఇంకా ఆన్లైన్ లో కొన్ని యాప్స్ వచ్చాయి గూగుల్ మీట్ జూ మనీ దాంట్లో అన్నిీ ఎన్ని యాప్స్ ఉన్నా ఆఫ్లైన్ కి మించి అంత అంత మంది మనిషి అల్ ఇదు అ ఇంకా
చెప్పాల ఇంకా ఆన్లైన్ వల్ల ఇంకా ఇంకా డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్ ఇంకా
అ ప్రాబ్లమ్ నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి నెట్వర్క్ సర్వర్ అ కొంచం అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాదు వీడియో అంతా స్ట్రక్ అయితే ఉంటది వాయిస్ క్లారిటీగా ఉండదు
అవువు
ఉ
వినేదానివా మరి క్లాసెస్
ఆ బానే వినేదాన్ని కానీ ఒక్కటే దగ్గర కూర్చోడం అంటే
ఆఫ్లైన్లో అయినా ఒకరి దొ ఒకరే ఊర్చోవాలి
కానీ అదేంటో మరి ఆ సార్ అలా జోక్స్ వేసుకుంటూ అలా పాఠాలు చెప్పుకుంటూ ఉంటే అలా అలా ఏం అనిపయడం లేదు
అవును ఆఫ్లైన్లో అంటే జోక్స్ ఇేస్తారు ఆన్లైన్లో అలా ఉండదు కంటిన్యూ క్లాస్ వింటూనే ఉండాలి
హ
మళ్ళీ అర్థం కాకపోతే ఎవరుూ చెప్పడానికి కూడా ఉన్నారురు
అవును నిజాం అ కానీ ఇప్పుడు మనం ఎక్కడైన్నా కోచింగ్ తీసుకుందామని వెళ్తే హాస్టల్స్ లో హాస్టల్స్ లో ఉండాలి కదా హాస్టల్స్ లో అయితే అస్సలు సరిగ్గా ఉండడం లేదు అలాంటి టై లో ఆన్లైన్ గుర్తొస్తుంది
ా అభ కూడా రా దాని గురించి ఇ ఆలోచించి పేరెంట్స్ సార్ ఆన్లైన్ లో ఉంది కదా ఇంట్లోనే ఉండి చదువు ఒకవనీ ఫంటనార్
ఈ హాస్టల్స్ లో అసలు ఫుడ్ సరిగ్గా ఉండదు నీట్నెస్ ఉండదు
ఉ
ఫీజులు మాత్రం బల తీసుకుంటున్నారు అసలు
రంత అా
ఆ అంతే
ఎక్కడైనా అలానే ఉందై అందుకే ఆఫ్లైన్ ఆన్లైన్ లో తీసుకుందని, చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు.
నిజమే కానీ ఏం చేస్తాం? ఒకటి కావాలంటే ఒకటి వదిలిచ్చుకోవాలి.
అది నిజమే
అ ఇంకా మరి
న్నయి చెప్పండి ఇంకెంటి విశేషాలు?
ఆన్లైను ఆఫ్లైన్ క్లాసెసు ఏమ
ఒకవేళ మీరె ఎవరికైనా సజెస్ట్ చేయాలి సోస్తే ఏం సజెస్ట్ చేస్తారు? ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్
లైన్ లోనే తీసుకోని చెప్తా, ఎందుకు అని అంటే ఇట్ల లైవ్ లో ప్చ్ అంటే, మనం కళ్ళతోటి చూసేది లై లో ఉండి వినేది వేరే ఉంటది, ఆన్లైన్ లో ఉంటై వేరే ఉంటది
సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను మరి.
ఆ ఓకే
బాయ్
ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ అయింది, బాయ్